హలో హలో
నమస్కారం అండి
నమస్క నమస్క నమస్క నమస్క
ఏం జేస్తున్నారండి
అడక్క తింటున్నామండి హలో
ఏం జెస్తున్నారండి ఇ తిన్న
హలో
అ అండి చెప్పండి
చెప్పెకి ఏం లేదండి
అవునా అండి కొంచెం మంచిగా మాట్లాడితే టెన్ మినిట్స్ అండి అయిపోతదండి
అ
ఏంటండి ఏ కాలేజ్ అండి మీరు
యాదొ చెత్త కాలేజ అండి మార్వాడి యూనివర్సి
అవునా అండి చెత్త కాలేజ్ ఏం కాదులేండి ఇంకేంటండి కాఫీలు తిన్నారా భోజనాలు తాయినారా
కాఫీలు ఎవరు తిన్నారు అండి
మేము తింటామండి మీరు అట్లేద అవునులేండి మీరే లేండండి గ్రేట్ మీరే మీరే మ్ సో మార్వాడి యూనివర్సిటీలో అంటే ఎంతమంది అండి శ్రద్ధ
నాకేం తెలుస్తది అండి నేనేమన్నా వర్కర్ దాన
చెప్పండి మీకు తెలిసిందా కదా బెస్ట్ స్టూడెంట్ అంటే అందాస్గా అంతేనా అండి కాలేజ్ లో టెన్ మెంబెర్స్ ఏనా
అంతే అండి
ఆహా సాాఫ్ బాగుంటారా అండి అక్కడ
ఏమో ఇంకా తెల్దండి మాకి
ఆహా అంటే అదే మా అక్క కొడుకున్నాడు అక్క కొడుకుని కూడా వేద్దామని అండి
అవునా వాళ్ళ చెల్లిని కూడా ఏండండి బానే ఎత్తుకుంటాడు
అవునా అండి ఓకే అండి ఈడ అరవింద్ నగర్ లో ఉంటారండి మా సుబ్బమ్మక్క కూతురు ఎర్రమ్మక్క ఆ ఎర్రమ్మక్క కద్ ఆ అక్క ఆ ఎర్రం మక్కనే ఇద్దామని అండి
కొంచెం చిన్నగా మాట్లాడు కొంచెం చిన్నగా మాట్లాడితే మాకు వినిపిత్తాది
మేమేం డూర్ డూర్ అని అనలేదండి
మాకు యు యు ఎం ఒదులేనంది
అవునాండి ఇంకా అండి అ ఏమండి ఎ ఇంకా ఎయిట్ మినిట్స్ ఉందండి మేము స్నాక్స్ తినేకి అవును అండి ఆ అవు ఓకే అండి తింటాం అండి ఏం చేస్తున్నారు అండి ఇప్పుడు మీరు జామకాయ తింటున్నారా అం మాకు వాసన వస్తుంది అండి ఈడ
నీకు వాస్తు
అదే తింటున్నారా అని అడుతున్నాం మీ తింటే తినుకోకుంటే మాకేం లాభం లేదు కానీ చెప్తున్నామ అంతే సింప్లీ
గోన్ బెగ్
ఆ ఓకే యు ఆల్సో కం విత్ మీ యు విల్ గెట్ మోర్ ప్రాఫిట్ ఆ వెళ్లి యు హవె పేషన్స్ దట్ టైం యు కం ఒక మ్ ఇంకేంటమ్మా తెలుగులో మాట్లాడాలండి మాకు కొంచెం తెలుగు రావాలి
తెలుగులో మీకు వొచింది ఏంటి
తెలుగు రాదండి మాకి
ఇంకేంటండి మీ ఊర్లో చెట్లు అని బాగున్నాయా
అన్నిీ చెట్లు బాగున్నాయి అన్నిీ పుట్లు బాగున్నాయి కాకినాడలో కాజా కూడా సూపర్ గా ఉంటదంటండి మీ ఊరు ఏదండి ఇంటికి
మా ఉరి ఎలమ్మా
అచ్చా మాది ఇక్కడండి రాయల చెరువు అండి
ఓకే
మ్
అక్కడే మొన్న తూనీలో ఒగా మా ఓ పాప మిస్సింగ్ కదండి
అవునండి అసలు ఆ పాపకైతే పాపం అండి ఇప్పటికి పద్నాలుగు రోజుల అయితుంది అనా కూడా లేదండి పోయినామండి వాళ్ళ అమ్మోల్లి ఇంటికి పోయామండి పండి పోతే మేము వెతికే చూసి వాళ్ళమ్మ వద్దులేమ్మ రేపు నుంచి రాద్దండి అనిందండి
అవునా బాగా సిగకొచ్చిందినండి మీకు
అవునండి పాపం పాపం హెల్ప్ చేద్దాం అని పోతే వాళ్ళు అట్ అనరండి ఏం చేస్తాం ఇంకా తప్పదండి ఊరికే వచ్చేసినంకా
తినేసి రాగుదా అండి కొంచం ఏమో వాళ్ళింట్లో వీళ్ళింట్లో
ఈ ఆడండి ఈ మొన్న కూడా ఎందో కుక్క కాడో ఫుడ్ పెట్నట్టున్నారు రండి అది పోయింది కదా చచ్చిపోయింది అందుకని చెప్పి నాకు భయం వేసి ఇంకా వాళ్ళు ఏం తిను తిను అని చికెన్ తెచ్చిచ్చ రండి
చూసిన భయమే ఏం చూసినా భయమే మిమ్మళ్ళని నరికేస్తా అంటారు
లేదండి మీరు ఒక్కసారి చూడండి నాతో రచ్చ పెట్టుకొని చూడండి రచ్చ కూడా మాడి మస్ అయిపోతది అండి
అందుకే అడి పెట్టుకోడి ఎవరు
అవును అండి హుమ్మ్ ఇంకేంటండి ఇంకా ఆరు నిమిషాలు ఉందండి
అడకు తినండి
ఉమ్ ఇంకేంటండి మరి మీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడ జాయిన్ అయితున్నారు ఎల్లమ్మ పుల్లమ్మా
ఆ చిల్లండి మీరే ఫోన్ చేండి
మీ ఫ్రెండ్స్ కి నేను ఎందుకు మాట్లాడతానండి మీ ఫ్రెండ్స్ తో
మాట్లాడుకుంటే దొబ్బేయండి
చూడండి మాహ ఆ మాట్లాడుకోకుంటే దొబ్బేయండి అని అంటుంది ఆ పిన్ని గన్ను బాగున్నారా అండి
చాలా బాగున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్పెల్లింగ్ నీట్ గా చదివేది నేర్చు కొండేది గన్ను కాదు గాన్
అవును నా యాటికిగా అండి ఆ అదేనా అంటే యాటికగా అండి అదే గానంటే యాటికి గానండి
ఆ
ఆ ఇంకేమండి
ఏం లేదండి
రోంత అట్ మా ఇంటికి వచ్చి టీ చేసిపోతారండి సాయంత్రం సామాన్లు ఎక్కువ ఉన్నాయి
సామాన్లు ఎక్కువడా టీ చేయాలండి
అవునండి ఏ ఉండండి కొంతసేపు ఓవరాక్షన్ చేయద్దండి మీరు నాకు బోర్ కొడుతుంది టైం పాస్ కావట్లేదు.
బా బెప్పుడు అంటే అప్పుడు టైం పాస్ ఫోన్ చేయనండి.
లేదండి ఇంగో నాలుగు నిమిషాలు ఉండండి ఇంకా నేను వెలి పోతాను మాకు నిద్ర వస్తుందండి నాలుగు నిమిషాలు ఉంటే
నాలుగు నిమిషాలు
ఉమ్ అవునండి
అడిగిన సమయం ఇ నేను స్లో గా బడికి వెళ్ళాలి.
ఇంకేమి
చేప్పాలీ
మ్ ఏం తిన్నారు మీరు మధ్యాహ్నం?
నేనా
హ
నేనే ఏం తిన్నా ఆ అన్నం దాల్
ఓకే మీరు బ్రోక్లీ తినలేదా అండి?
తిన్నామండి బట్ ఏం టేస్ట్ లేదండి
టేస్లో అయితే రెండు సార్లు వేసుకొని తింటార అండి మీరు? ఏంటండి ఏంటండి
ఏమిటి ఏం లేదండి అండి అండి అనుకుంటా
ఇంకొక మూడు నిమిషాలు ఉంటే అండి అయిపోతదండి ఏం కాదులేండి కొంతసేపు ఉండండి.
ఊ ఇంకేంటి?
ఇంకేమండి
మీల్క్ వెంకట్రాం రెడ్డి ఫోన్ చేస్తున్నారండి.
మిల్క్ వెంకట్రామరెడ్డికి కాకినాడలో కాజా దొరికిండదు అందుకేమన్నాండిది. కోయి కుచ్చంటాది.
మీరే పోయి ఇచ్చేసి రండి కాదదు ఒ
పోదాంలేండి
మ్ ఇంకేంటి
చెప్పండి
ఏం లేదండి అదే శిక్ష
నిమిషా అంటే ఇక్కడ మాది కన్స్ట్రక్షన్ లో ఉందా అండి బిల్డింగ్ మీద ఏమైనా కన్స్ట్రక్షన్ లో ఉందా అండి మీ ఇంటి దగ్గర ఏమై
మాది కన్స్ట్రక్షన్ లో ఉందో లేదో మీకెందుకండి
అ
మీరే లేబర్ పనులకు బంటందండి
పోతామండి ఇంకేం చేస్తామండి మీ దగ్గర ఎన్ని కోట్లుంటదండి ఆస్తి ఇప్పుడు?
మా దగ్గర లెక్క నేనంత ఉన్నా అండి
అమ్మయా అండి ఒక్కోటి ఇక్కడ పడేండండి. సరలే అండి మీ అడ్రస్ చెప్పండండి మేం కూడా వస్ సమైతే
మా మేము అడ్రస్ ఎవరికి ఇయమండి
అవునులేండి ఇంగ అట్ల అంతే డూప్ అని అర్థమైంది రేనండి
కండి అడిగేది
ఊరికే టెస్టింగ్ అండి మీరు ఏం చెప్తారా కోర్స్
ఎస్కోలాండి నా మీద కాదు
అంటే మీరు ల్యాబే కదందండి మాకి ఇంకేమండి పిన్ని ఏ కాలేజ్ అండి
ఎవరమ్మ అమ్మ పిన్ని
ఆమండి ఎవరో ఉంటదండి పునుగుల మాదిరి పున్నునో ఏమో అంటా అంటారండి ఆమెని
ఆమ పేరు ప్రన్ను అండి
ఓకే ఓకే తను ఇప్పుడు ఎం టెక్ చదువుతుంది కదండి అండి
లేదం
రెండు సేమ్ అండి ఎం టెక్ అన్నా మాస్టర్స్ అన్నా సేమ్ అండి
ఆ మళ్ళీ తెసినప్పుడు ఎందుకు అడగలండి మీకు తెల్సో లేదో అని
అడిగామండి ఎండి అండి కట్ చేయద్దందండి అండి ఏంటండి మీరు ఇక్కడ సెంటింగ్ పల్ దగ్గర బా పిల్లర్లు లేసినారండి అ వీళ్ళు
ఓరాషన్ చెత్తే కాల్ కట్ చెత్తా అండి
ఎండో అండి మీరైతే అస్సలు నాకైతే ఈ చెట్టు అయితే ఇ పెరిగి పోతానండి ఇది పైకి ఏం చేయాలో అర్థం కావట్లే ఆ ఓనర్ కి చెప్తేనేమో వినట్లేదండి వాళ్ళు
మీ ఓనరు మీ షర్ట్ గులి నాకెందుకండి మీ మీరు కడుక్కోరు నాది ఎంత ఎవరోరిది వాళ్ళే కడుక్కోవాలండి
ఏం లేండి అంతేలేండి
ఉ బాయ్ సియు గెట్ లాస్ట్
సుడవా